ఏమైంది అంతగా నవ్వుతున్నావు
ఆ
ఏం అంతగా నవ్వుతున్నావ్
నువ్వు మాట్లాడి నువ్వు మధ్యలో ఏదో పిచ్చి పనులు చేస్త అంతా మీ రూమ్ లో మీ వాళ్ళు మాకు ఫోన్ చేసినారు అందుకు నవవుతానం
నీకెప్పుడు మా వాళ్ళు ఫోన్ చేస్తారు ఏం పనిలేదంట వాళ్ళ పడుకోవమన్నోరు ముసుకోని నాకేం సంబంద్ మని ఎవర్సికి చెప్పనా ఓ ఏమో
నేనా
ఉమ్ పైల్ పెడతారున్నాం కదా అన్నారు కదా పె కొండి ఏమన్నా చేసుకోండి
ఏమో
ఉమ్
ముళ్ళంత మజ్జుగుంది
నీక ఎప్పుడు కాంగ ఉండదు మజ్జుగన్ లెజిఫెల్లో గేమ్మ్మ సుబ్బమ్మ
చెప్పమ్మ ఎంకమ్మా
ఏం లేదమ్మా లాస్ట్ వీక్ మా రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాం మేము మా రూమ్మేట్స్ ఉమ్ అసలు కొత్త ఇల్లు మాదిరి చేసుకున్నాం ఇ వీక్ ఏం పాతిళ్ళు కాల మేము మా క్లీన్ గానే పెట్టుకున్నాం మ ఆంటి స్వీట్ లు ఇస్తే ఏమి మేమేమీ మంపోయి కొనకొచ్చుకుంటాం స్వీట్
లేదు కాదు కాజు కట్లీ తినాలి ఒకసారి
కాజు కత్లీ బాగుంటది కాంతి స్వీట్స్ లో తిను ఇంకా అస్సలు అబ్బా బలే ఉంటాది
అయ్యాడా ఉదయో నాకు తెలీదు
అవే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటె వస్తాయి జొమాటో స్విగ్గి జెప్టో కీప్టో
వీఆర్ నట్ ఆర్క వీఆర్ పీకె
ఓకే అండి
థ్యాంక్యూ అండి
ఉ ఏమి ఏం చేస్తున్నావు ఇంకా పడుకుండా పడుకుండా అంట పడుకోకుండా
టున్నానండి మీతో ఒకసారి మాట్లాడేసి పడుకుందామని
దర్ రాదా
మీరు మళ్ళా వర్ కదండి మాట్లాడుకుంటే ఎట్లా
అవు వాడంతా ఫ్లెక్సీ చేసా చూడు మీ ఊర్లో ఫ్లెక్సీ చేసినారంటారు
మా ఊర్లో వెయ్యరండి
మీ ఆఫీస్ ముందర ఎశినారాంట
అవునా
ఉం
మా మా ఆఫీస్ ముందర ఎయన్ ఎయరండి వాళ్ళ వాళ్ళ ఇ వాళ్ళు ఎసుకుంటారండి మావెందుకు వేస్తారండి మీరు మరీ వింతగా మాట్లాడతారు
అట్లనే వేేసారండి
మీ పి మీ ఆఫీస్ లో అమ్మాయి ఎందుకు ఎప్పుడు పడుకోనే
నిద్ర అంటే పిచ్చి
మరి అంత పిచ్చయితే ఇంగెం ఏం చెయలేం
ఎందుకు చేయలేమండి చెయొచ్చండి ని
చిన్ని గుండెలో ఎన్ని ఊహలో అని పాట పడాలా మీ అమ్మాయి ద గ్గరిపోయి
పాడుపో పాడు గజాలా పాడూ
భయపడకు గజాలా భయపడకూ
నువ్వు పాడమంటే పాడేది పాట కాదు అని పాడు
అది
పరిగెత్తిత్తే మేల్గదా హుం ఏమ్మా ఏం కథ
ఉ బాయ్ ఫ్రెండ్ కావాలా
నాకొకబాయి ఫ్రెండ్ కావాలి రా
అప్పుడు మా బావ పొరక తీసుకుని తం తాడురా
తన్నిచ్కో బాగా నువ్వురా
అప్పుడు మా బావ ఇంగో స్పైని పెడతాడు నా మీద
పెట్టిస్తాలె మీ బావకు ఫోన్ చేసి చెప్తా అన్నా ఏమ
చిన్ని గుండెలో ఎన్ని ఊసులో దానిలోపల
భయం అయితాందిమ పాట పాడద్
మీ లిరిక్స్ కన్నా నా లిరి
నేను నన్ను అం
లేకుంటే ఇప్పుడు మా రూమ్కి రా లిరిక్స్ పెట్టుకొని పాటలన్నా పాడదాము
నాదే
అవును నువ్ మా రూమ్ లో పెట్ నిన్న చిన్న బొమ్మని, టెడ్డిబేర్ బొమ్మని, మీ ఆఫీస్ అమ్మాయి తీసి ఎగిరేస్తుంది పైకి, కిందికి.
ఎగిరేసుకోని
కావాలంటా ఆ పిల్లకి పడుకునేది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్.
ఈ
వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడని.
ఉహు అవునా
మ్
ఉ ఉ ఉ ఊ మరో మా ఆఫీస్లో ఒక అబ్బాయికి ఓ. సీ. డీ. ఉంది తెలుసా. ఓసిడీ అని ఒక అమ్మాయుంది. తెలీదు నాకు అట్లా ఇలా చెప్తాను చూడు ఏంది ది మహానుభావుడు సినిమా చూసినావా. వాడు ఏది ముట్ క్కొల్లన్న శానిటైస్ చేసుకొని ము కుంటాడు
ఉ
అట్ల ఈ అమ్మ ఏది కుడా కింద పడింది టచ్ చేయదు. నేను ఏం చేస్త తెలుసా. దువ్వెన తీసుకురమ్మంటది తీసుకొస్తా వాష్రూమ్ లో పోయి వేసు కుంటది కదా. ఆడబోయి కింద పెడి దువ్వెన పట్టుకోదు. అన్నీ అట్ల చేస్తా నేను. ఒక రోజు ఏం చేసినాం తెలుస తా ఫ్రైడే స్నాక్స్ టైమ్ వన్ థర్టీది అది ఇంకా ఘోరం అది చిప్స్ ఉంటాయి కదా ఒక ఒకప్పుడు ఉండాలి. మా టీమ్ లో అది కింద పడుంటే. స్టూల్ దాని మీద ఆ అది దాంట్లోకి ఎసేసినాడు.
అయ్యా పాపం అందుకే నా నేను ఫోన్ చేసినప్పుడు గట్టిగట్టిగా నవ్వినావు
అమ్మా ఎంత గిట్టిగా నవ్వినవంటే నా వల్ల కాలే ఆ రోజు ఏంది బ్రో మీరు అంటే నేనేం చేసినా అంటాడు చేసేవన్నీ చేస్తావు ఏం చేయలేదు అంటావు ఉ అట్లా అన్నాడు ఓయమ్మ నేను ఎత్తగా నవ్వుకున్నాను మా క్యాబ్మేట్ వచ్చిందే అబ్బాయికి చెప్పిన ఇంట్లా చేసినారు అంటే ఏ అయ్యయ్యో అని నవుతాన్నాడు ఇంకొక రోజు ఏమైంది జ్యూస్ తీసుకునింది అమ్మాయి ఎగ్గు చేసింటారు కదా వాళ్ళు ఆ చేతితోనే ముట్టుకున్నాడు- ంటను నన్నీ నా ఫ్రెండ్ అనే తాగమంటదంట నేను ఒకే మాట చెప్పినట్టు మం చూస్తాగాను తవుతావ మరి తాగు పడేేశ అమ్మ పడేంట పడేేశా పోయి
మొన్న మన ఆ వేరే టీమ్ లో మన టీమ్ లోనే అనుకుంటా ఉన్నండే ఏవో గా అబాయ మొన్నది ఏదో ఇది రోస్ చేస్తారు చూడు చపాతి ది ఏదో వెజ్ రోల్ వెజ్ రోల్ అది కాల్చ చిన్నారుారు కాల్చింటేదాం కి ఎగ్ ముట్టుకున్నారంట మళ్ళా అదే గరటి వేసినారంత ఆ అదంతా ముట్ ఉన్నారు అందుకన్ చెప్పి వేరే అబ్బాయికి వచ్చేసింది.
మ్
నాకొద్దక్క నాకొద్దక్క అంటే మళ్ళా తిన్రా తిన్రా అనేసి మళ్ళ ఐస్ క్రీమ్ తిపిచుకునింది.
ఐస్ క్రీమ్ దిపిచ్కునిందా నాక్ తెలీదు ఆ వి షయం
ఐస్ క్రీమ్ దీపిచ్కునింది మల్లేం తింటావు పోనీ చెప్ పోనంటే ఐస్ క్రీమ్ తినింది.
మ్ హ్
మ్
నేన్ అప్పట్ నుంచే అందుకే ఎక్కు మాట్లాడ్లే మళ్ళీ ఏం చేస్తద్ తెల్సా ఆ పిల్లది మిగిలింటది కదా అన్నము ఆ అన్నము తిను తిను అంటది నాక్ కోపం అచ్చి నేన్ అసలు నాక్ అట్ల చేస్తే నచ్చదు. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మనమే ఉన్నాము ఫస్ట్ కేస్ స్తాము తిను అని ఆ పిల్ల అట్ల కాదు అంత కలిపింటది అంత చేసింటది మిగిలిండే మ తినాలం ట ఏం అట్లా ఎట్లా కనిపిస్తున్నారు ఏ మన దగ్గర డబ్బుల్ లేవను ఓవర్షన్ అందుకే నేన్ తినను
ఆ ఇవన్ని బ్రెడ్ కర్రీనో లేద ఫస్ట్లో ఇచ్చేదో అట్ల ఇస్తే అదొక లగా ఉంటది. ఏం చేద్దాం అమ్మ ఇంగ ఎంత మందిర రకరకాల మనుషుల్ని చూడాల్సి వస్తుంది మాత్రమే కాదు
ఆ ఇదేంది మళ్ళీ వచ్చి వాళ్ళ బావా ఆ ప్రేమతో పెట్ పట్టిచినాడన్ ట్ట మొన్న అది మునక్కాయ కర్రీ ఆ ఏ ఆ వేస్ట్ ముఖదేమి బయటికి బొమ్మను హలో
ఆ చ
హ్మ్ కాదు అదేంది వాళ్ళ బావ కల్పించినాడు అ ఎక్కువ పెట్టించినడంట ప్రెస్ ప్రెస్ చేసి ఓ యి అమ్మని కర్రీ తీస సచ్చినామా మేము
కాదు ఇప్పుడు ఆ క్యారీ మ ఏడి పిండి కొంచమే పడుతుంది అన్నమో ఆఊ ఆ నీసాంగందే అది కొంచముంగా బట్టేర్దా ఉ అ
అది ఎక్కువ పడుతది లాస్ట్ టైమ్ కూడా చూసిన నేను అదే క్యారీ లోని తెచ్చుకునిది ఎక్కువ పడింది దాంట్లో
ఇద్దర్ దిన చధాంత
కానీ ఆ రోజు ఆ పిల్ల ఒక్కటే తినింది తెలుసా ఫస్ట్ రోజు కూడా
అవును నేను గూడ చూసిన ఏంది ఇది సబ్బ ఏ ఇద్దరు దినేది కొంచమే సరిపి అవ వ సరిపల్ ఇద మళ మైయిన్ థింగ్ అది అ
హ్మ్ ప్రెస్ చేసి పెడతండంట వాళ్ళకు బావ మా మీకోటే బావాలు ఉన్నారు మాకు ఎవరు బావలు లేరు ఓవర్వర్క్షన్ చేస్తాంది ఆ పిల్ల
ఉ నువ్వు
నా కోపంచ్చే నేను అందుకు ఈ మధ్య మాట్లాడడంలా పడిందేది నాకేం అవసరమా నేను అందుకే అడగల ఫస్ట్ మళ్ళ నెక్స్ట్ రోజు అడిగిన గదా ఉ
ఆ క్యారీ హార్ట్ బాక్స్ అ చూసకి
ఎంత టైట్ గా పెట్టుకొస్స
పోతుందని
ఇంగారొజ్ ఆ రోజు నేనదే పనింగ పులిహోర దిన్లా ఆ పల్ల ఎక్కువయిందని మనకి ఇచ్చింది నేన్ అందుకే తిన్లా వద్దు నాకి అని చెప్పి తిన్నా
హుమ్
ఉ కట్